హలో నమస్కారం అండి గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నండి
గుడ్ మార్నింగ్ అండి ముహం కడుకుంటారమ అండి
అవునండి ఇప్పుడే వేసారండి
ఆ మా పాప పడుకుందండి ఇప్పుడే అందుకే లేట్ అయింది
అవునా
ఏం చేస్తా మీరు
ఏం లేదండి అన్నం తింటున్నామండి
అన్నం తింటలాండి ఊహు ఎటు పోయిరండి మీ వొళ్ళు మీ పాప బాగా ఏడుతుంది
ఆమె ఇట్లే అందరు ఉన్నారు ఎవరి కాడికి పొందండి ఆమె ఊ
కన్నే వుంటదటాండీ
ఇది దీని ఎత్తులో రావే మ్మ్ ఏం లేదండి
ఏం కర్రీ అండి
మాది సోరకాయ అండి
సొరకాయనా ఎవరు చేసారు ఇవ్వాళ వంటే వంట
నేనే నేనే చేస్తానండి మా అత్తమ్మ చైదు ఇగ
అంటే ఎప్పుడు మీరే చెత్తరా అండి మీ అత్తమ్మ చెయ్యదా అండి
అయ్యో కొంచెం ఎట్లయినా ఒకరు మనం లేనప్పుడు వేరుంటది మనం ఉన్నప్పుడు ప్పుడు వేరే ఉంటది కదా మ్మ్ అంటే మల్లా పొయ్యేదపుడు కుంటారు కదండి మనం ఉన్నప్పుడు అట్లా వండుకోరు కదా
మ్మ్ హు
అందుకోసం ఇగ నేనే వండాను ఇగా ఆ పొద్దుగాలే వెళ్ళారండి మ్మ్
చాయ్ తాగరా అండి మరి
మ్మ్ ఛాయ్ తాగమండి
మీ పిల్లలు తాగినా పాలు
ఆ మా పెద్ద పాప ఛాయ్ తాగింది ఆట ఆడుకోవడానికి వెళ్ళిందండి
ఆట ఆడుకోవడానికి వెళ్ళింది ఏమో
మ్మ్ ఆ తీరిందండి మీదండి అవునండి మీ అమ్మ వాళ్ల ఇంటి కాన్నా అత్తమ్మ వాళ్ల ఇంటి కాడున్నారా
ఇంట్లో నే ఉన్నాం మా అమ్మ వాళ్ళు తోటే వెళ్ళాలే ఇవాళ పోవాలా ఇగ సాయంత్రం
హ్మ్ హు
అందుకే లేట్ అయింది
మీ వాయిస్ కొంచెం అర్ధం గాట్లేదండి కట్ అవుతుంది
హలో
ఆ ఇప్పుడు వినపడుతుందండి
ఆ
మ్మ్ ఇప్పుడు రం రంజాన్ స్పెషల్ గా మీ కాడా ఎవలన్నా ముస్లిమ్స్ ఉన్నారా అండి
లేరండి మా ఊళ్ళో ముస్లిమ్స్ ఉండరండి ఎక్కువ ఎస్టీ వాళ్ళే ఉంటురు చాలా మంది ఎస్టీ వాళ్ళే ఉంటురు
కొన్ని వాటర్ తెరాదే
ముస్లిమ్స్ ఉండరు ఉండరు ఎందుకండి ఏనా పండుగ ఉందా అండి ఇప్పుడు
ఆ లేదండి మొన్ననే రీసెంట్ గా అయిపోయింది కదా పండుగ అనేసి
మ్మ్ అయిపోందండి ఆ
మ్మ్ వాళ్ళు ఇట్లా లేరండి అన్ అంటే మా ఆయన వాళ్ళ రూమ్ పక్కకి వాళ్ళు ఉన్నారు ఇక్కడ మాకాడ లేరండి
అవునండి మాకాడ అందరూ ఎస్ చు వాళ్ళే ఉంటారు వాళ్ళ బాస కాదు మనకు ఏ కొన్ని అంటే మనం నేసుకుంటే మనకి వాళ్ళు మాట్లాడే అర్డు పెట్టంది కాని మన మళ్ళీ అట్లా మాట్లాడడం తెలియదు
టైమ్ ఉండదండి
మా ఇంట్లో వాళ్ళ అందరికి వచ్చు నాక్కొక్కదానికే రాదండి భాష లాంగ్వేజ్
అవునండి అంటే మీ అత్తమ్మ వాళ్ళక
మాతమ్మ వాళ్ళద మా అమ్మ వాళ్ళకి
అవునా ఎందుకని మీరు కూడా ఆడనే ఉంటారు కదా
అంటే నేను ఇక్కడనే ఉండేదన్ని మా చెల్లె వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి ఫ్రెండ్స్ సు అంటే మా చెల్ల వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి ఎస్ట్ వాళ్ళే
అవునా
ఉమ్ వాళ్ళకి చిన్నప్పటి నుండి నేర్పించిళ మా అమ్మ వాళ్ళు
ఉహు అవునా ఉహు అంటే మీకు అడ చెరువు ఇట్లు ఉన్న కదా అండి చేపల ఇట్లా పట్టడానికి
ఆ చెరువు లేదు ఏం లేదండి
అత్తమ్మ వాల్ంటికాడ
లేదండి ఇది అంటే అక్కడ వేరే వేరే ఉంటాయి చిన్న చిన్న ఊర్ళని వాళ్ళు అది వేరే వాళ్ళకు ఉంది మాకు లేదండి మాక్ అక్కడ
అవునా అంటే మీ హస్బెండ్ ఇట్లా పట్ట పోతారా అడి చేపలకి ఇట్లా
పడతారు కానీ ఇక చెరువు లేదు కదా ఎట్లా పోతారుండి పట్టడానికి అట్ల పోతే మా మా దాంట్లోకి మీరు ఎందుకుచ్చిలా అని అన్నార అండి
అవునండి అంటే మా అంటే మా అమ్మ వాళ్ళు ఊర్లో కూడా పెద్ద చెరువు ఉందండి మా డాడకి ఇట్లా వెళ్తారండి చేపలు ఇవల లేరని
ఉ పడుతదండి మీ డాడీ చేపలు
ఉమ్ పడతాయండి ఎక్కువగా రొయ్యలు ఇట్లా తాంబేలు పడతాయండి
ఆ తాంబేలు అమ్ముతారా అండి మీరే తింటారు అండి
ఉమ్ అంటే మా అమ్మ వాళ్ళు తింటారు ఇన్న అమ్ముతారండి
అవి ఎట్లా అమ్ముతారా అండి కేజీ లెక్కలు అమ్ముతారా
లేదండి ఆ ఆ కేజీ లెక్కిన అమ్ముతారు కావచ్చాండి ఇగా రెంట్ అంటే కేజీ లెక్క కాకుండా ఇట్లా దాని సైజు బట్టి కూడా రెండు వందల మూడు వంద ఇట్లా అమ్ముతారండి
ఆహా అట్లనా అండి తల పెడ చిన్నవి కూడా ఉంటాయి కదా అండి
టై అండి
ఉ రొయ్యలు ఎట్లా అమ్ముతాలండి మరి
రొయ్యలు పావు కిల్లోకే యాభై వంద రూపాయలు కావచ్చండి ఉ రోయ్యలకి బాగా రేటు ఉంటాయండి అంటే మా డాడీ స్తాడు కదండి ఇట్లా పావు కిలో అద్ద ప ఇట్లా పడితే ఇ నేనే అంటే మా వాళ్ళు ఎక్కువ తినారు మా అమ్మ వాళ్ళకి ఇట్లా నాకు బాగా ఇష్టం కదా మా డాడీ నా కోసం తెస్తే ఇక నూనెలో ఇట్లా ఏ ఎంపుకొని తింటానండి
అవునా అండి మాకు ఇక్కడ మా అమ్మ వాళ్ళ అడ చెరువు ఉంది కానీ ఒక రొయ్యలు పడేయండి అన్నన్ని చేపలే పడతాయండి బంగారు తీగలు రొయ్యలు అవి రగ్గులు బొచ్చలు పాలుగలు ఇన్ గవే పడతాయన్నమాట
అవునండి మా డాడీకి అట్లాడ బాగా పడవండి ఇట్లా మా అంటే వేరే వాళ్ళకి రెండు చింటాలు ఇట్లా కిలు అయ్వే ఇలా పడతాయి కానీ మా డాడీ ఐదు కిలోలు ఇ ఇరవై ఐదు కిలోలు ఇట్లా పడతాయండి
అట్లాగానే అదే అంటే ఇట్లా అందరు కలిసి ఒక దీకు ఇట్లా పట్టుకొని ఇట్లా ఓసుడు కాదాండి ఎమంది వాళ్ళు పట్టుకోండేనా అండి
అవునా అంటే ఇట్లా ఫస్ట్ ఇటా చెరువు పట్టిన అయిన ఇట్లా వట్ట వంటారు పట్టిన తర్వాత ఆయనకు పోయాలి తర్వాత ఇగా ఇక రెండు మూడు రోజుల తర్వాత ఇటు ఆయన పోసిన తర్వాత అంటే మీగ తాయి మీరే పట్టుకోంని మీరే అమ్మేసుకోండి అనేసి అంటారండి
అవును అట్లనా అండి మాకాడ అట్లా కాదండి ఇప్పుడు అందరు ఉంటరు కదా ఇప్పుడు వేరే వాళ్ళని మాట్లాడతారండి మాట్లాడి వీళ్ళు పోయిన వాళ్ళ అందరు వాళ్ళకి పట్టి పోత్తారు ఇట్లా ఇన్ని టన్నులు పోయాల ఇన్ని పోయాలని పోత్తారండి పోశీనంక ఇగా వాళ్ళు పోయినంక ఇలా అళ్ల మిగిలిన చాపలు మళ్ళ వీళ్ళు పట్టుకొని ఇట్లా పంచుకుంటరండి ఎవల్దీవాళ్ళు అందరు కలిసి ప పట్టుకొని మళ్ళీ ఎవల్దీ వాళ్ళు పంచు కొని వాళ్ళు అమ్ముకుంటారండి
ఉ ఇట్లా పట్టినందుకు ఇట్లా ఇట్లా గుంపులు ఉంటాయి కదండి ఇన్ని అంటే ఇట్లా ఒ గుంపు ఆ పది మంది ఇట్లా పదిహేను మంది ఇట్లా ఉంటదిగా అందులో ఇట్టా పోస్తారటండి ఆ ఇట్లా పోసి అ ంటే వీళ్ళు వంచు వీళ్ళు చాపలు పడతారు అంటే సేటు అంటే ఆయనకు పోశిన తర్వాత సేటు ఏం చేస్తడు మీరు వట్ ట్టిల్లు కదా మీ ఇట్ల గుంపు వాళ్ళకి ఇన్ని ఇన్ని గుంపు వాళ్ళకి ఇన్ని కిలోలు ఇస్తున్నా అనేసి పంచుకోర్రి అనేసి
ఆహా అట్లన
మ్ ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఇట్లా దొంగచాటుగా కూడా తెచ్చుకుంటారండి మాకాడ ఇట్ట సారు ఇచ్చినవి కాకనే వేరే వేరే ఇట్లా అమ్ముకుంటారండి అవునండి
మాకాడ అంటే మాకాడ వేరే ఉన్నాయి మీకాడ వేరే ఉన్నాయి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పద్ధతి
అవునండి
ఇప్పుడు మొహం కడుక్కోవాలండి డి చాయ్ తాగాలే బట్టలు చదురుకోవాలే
ఆ అవునండి మీరు వెళ్తారా మీ హస్బెండ్ వచ్చి తీసుకువెళ్తారా
మా మా హస్బెండ్ ములుగు దాకా వస్తాడండి
అవునా
ఇక్కడ నుండి మా నాన్న అక్కడ తోలిపోతడండి అది మేము పోతామండి
అవునా దూరమే ఉంటద అండి చానా దగ్గర ఉంటదా
ఆ దూరమే ఉంటదండి ఇగా పోవాలంటే ఇగా మంచిగా అనిపియదు
అవునా
అ
ఎవలికయినా అమ్మ వారి ఇంటికాడ ఉండి ఉండి అత్తాగా
ఓ పెళ్ళైైన కొత్తల అయితే అస్సలుకే పోబుద్ది కాకపోయేదండి అసలుకి ఏడూపు వచ్చేది పోవాలంటే అబ్బో పోవాల్నా అనిపించింది
ఉమ్ అవునండి రీసెంట్ గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మొన్నట్ల కూడా వచ్చే రోజు మా చెల్లె అంటాంది కదా మా అక్క హాస్టల్ కి పోతాంది అనేసి అంటుందండి
ఆ హ్ అవునా అండి అవునా అండి హాస్టల్ అన్న మంచుగుంటదండి హాస్ట అందరూ ఉంటారండి ఈ ఇంటికి మా అత్తా వాళ్ళ ఇంటికి పోతే ఏం ఉండదండి పని చేయాలే పోవాలండి ఏం ఉన్నదండీ
అవునండి మళ్ళీ హాస్ట్ హాస్టల్ పోతానవ్ కదా అక్క ఎప్పుడు వత్తవ్ అక్క కర్రీస్ అడుగుతుందండి మా చెల్లె
మరి ఎప్పుడు వత్తా అని చెప్పిలండి మరి
ఇగా మా హస్ హస్బెండ్ వేరే కాడ వెళ్తారు కదా అండి వర్క్ వెళ్ళిన తర్వాత వస్తా అనేసి చెప్పాడండి మా చెల్లె కి
అదా అండి సమ్మర్ హాలిడేస్ వస్తానయ్ కదా అండి
అవునండి వెళ్ళాలే అండి ఇక అయన ఈయన మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత వెళ్తామండి మేము
ఆహ మీ పాప మరి మిమ్మల్ని వదిలి పెట్టి ఉంటదా అండి ఎప్పుడన్నా మీ అమ్మ వాళ్ళ ఇంటి టీ కాడ ఉంచి రావాలనుకుంటే
ఆ మా పెద్ద పాప ఉంటదండి మొన్న మా తమ్ముడు కూడా వచ్చిండండి తనకు మ్యాజిక్ ఉంటది మ్యాజిక్ తీసుకుని వస్తే ఇక మమ్మీ పెద్ద మామయళ ఇంటి కనేసి వచ్చిందండి మా పెద్ద పాప ఇక వాళ్ళ డాడీ పంపలేదండి ఇక
ఇగ వాళ్ళ డాడీ ఉన్నన్నిరోజులు ఉంటది తర్వాత పోతుందని అమ్్వలేదా అండి
ఆ అవునండి ఇక ఇవాళ డాడీ వెళ్ళిన తర్వాత వెళ్తామండి
ఆహా వాళ్ళ డడీ ఉంటాడా అండి వచ్చినప్పుడు వాళ్ళ ఒక వన్ వీక్
ఆ అంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ దాక ఉండడండి ఇ అడన్న వెళ్తాడు కావచ్చ అండి ఫోన్ చేస్తే వెళ్తాడు ఇకా వాళ్ళు రమ్మ
హూ హు మీరు అక్కడ ఒక టెన్ డేస్ ఇక్కడ ఒక టెన్ డేస్ ఉంటారా అండి
ఆ అవునండిక ఈ ఒక్క ఆడు ఉంటే బోరు కొడుతాదండి అందుకోసం ఆడ ఈడ తిరుకుంట ఉంటా
ఆ
ఆగుతలేదు అడుగుకే వస్తుూ పోతుంది పో ఎట్ ఏడుస్తారు స వాలుభసన్నాయద మీ మీషోలా చిన్నది చార్జింగ్ పెట్టే ఫ్యాన్ వస్తది కదా అండి చిన్న టేబుల్ ఫ్యాన్ ఉ అ ఉ దీస కోవాలండి ఎండాకాలం ఊరికే కరెంట్ పోతది కాబట్టి ఉడక పోస్తది అనేసి ఆర్డర్ చేయాల చూస్తున్నామండి బుకింగ్ చేయాలి దాన్ని ఇక లేకుంటే ఇ మళ్ళీ కరెం
కాకు కేసుకుంటుంటారు దోవలు కుడతానే అన్నీ వాత అడుగుడు కరెంట్ అండది ఇక్కడ తక్కగా
అవునండి ఓకే అండి
సరే అండి